ఉమ్
ఏం చేస్తున్నావ్
ఏం చెయ్యట్లే
ఇంకా రేపు పంపించమని చెప్పాలి నేరెన్ని డు కాయలు లేదా ఓ అవసరం లేదు నాకు కూడా తినాలని లేదు ఎందుకంటే వర్షాలు పడిపోయినీ కదా మళ్ళీ పురుగులు ఉంటాయి అయి చూసుకొని చూసుకోని తినాలే
ఉ
నేను అడగను మామూలుగా నెయ్యి ఒకటి కావాలి అది నదొకటి ఏటీఎం కార్డు వచ్చిందంట అదొకటి కావాలి అది పంపిమనాలి రేపు
ఉ
ఇంకా
హు
కాదు
ఆ
చెప్పాలి
తింటూ మాట్లాడుతున్నావా లేకుంటే
ఇంక తినలేదు
తింటూ మాట్లాడు పోనీ హలో
అజయ్
మ్ తింటూ మాట్లాడు మళ్ళీ ఇస్డ్మా అవునా మైగ్రైన్ ఉందా ఏంటి నీకు
కేంటి మరి
అవదు
తల నొప్పి ఎందుకో చెప్పన ఇప్పటి వరకు తినలేదు కదా కొంచెం కూడా ఎనర్జీ లేదు కదా
చేప్పిక
మేబీ దానివల్ల అనుకుంటున్నా నేను
ఏనా చెప్పినకద్ మీ ఇలాంటి మాటలు నాకు పులిసిపోతుంది తినట్లే తినట్లే అ తిన్నయ్యాన్ని యాడికెళ్తున్నై మరి ఊరికే మీ కంటే బాగనే తింటున్నా నేను
సరే
అసలు నాకు తీండి మీద చిరాకు వతుంది మీరు అట్ట అంటే ఓకే
ఇంకేంటి మరి
తిన్న దానికి తలనొప్యా అన్నిటికి తల నొప్పే అయి ఒకసారి అన్ అన్నరంటే ఇంకా అసలు మాట్లాడనే ఇంక ఇదే లాస్ట్ కాల్ అసల్లెగు ఎప్ ఇగ ఇదే ఆరాలే ఇగో కొంచెం మంచిగా ఆలోచించుంటే అంత బానే ఉండేది నీ మీద నువ్ పెట్టు కాన్సన్ట్రేషన్ నా మీద కదు
ఇప్పుడు నేనే ఏమన్నాను మాములుగా
ఎవరన్నారు ఎవరన్నారు ఏంటి మీరంతా అనరా నువ్వు బావ నాన్న అమ్మ మీ తెలుసు నేను తంట్నన్నానో లేదో
సరేలే నేను మాత్రం ఎందుకన్నానంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా మీర్ దానివల్ల ఎఫెక్ట్ అయింటదేమో అని అన్నాను అంతే నువ్వు తప్పుగా తీసుకుంటే నాదే మ్
ఏ సబ్చ వాటర్ తాగా బాదం తిన్న పంకిన్ సీట్స్ సన్ఫ్లవర్ సీట్స్ క్రిస్మిస్ ఇయన్నీ ఆడికిపోయినాయి పొట్లోనే ఉండేది
నాకు తెలియదు కదా అవన్నీ తిన్నవని మాములుగా అన్నాను ఇప్పటి వరకు తినలేదు అంటే
ఇసుకొతుంది నాకిమాట ఇనీ ఇని
సరే ఇంకోసారి అననులే ఆమాట
ఇంకేం తినాలో కూడా అర్ధంగా కాట్లే నాకు ఏందో
సనగింజల్ తినట్లేదా
అమ్యా అసల్ నీను ఏ ఏం తిన నన్ను ఏడిపియమాకండి రోజు తీంన్లేక సచ్చి పోతున్న మీకేం తెలుసు ఊరికిే తినట్లేదు తినట్లేదు అంటారు తినేది ఆడికేళ్తున్నాయి నాకు అర్థం కావట్లేదు నాలో ఏం పది మంది ఉన్నారా
మ్ హు
మీరు తింటున్నారమ్మా రోజు సజ్జా వాటరు ఒకేసారి నాలుగు రకాల సీడ్స్ గుడ్లు పెసరట్లు ఏదో ఒక ఫ్రూట్ ఆ గుడ్లు తింటున్నావా గంజకాయలు తింటున్నావా ఏదో ఒక ఫ్రూట్ తింటున్నావా వాళ్ళ మూడు పూట్లూ తిండితింటున్నావు చెప్పు
తింటాను మూడు పూట్లా
ఆ ఇంకా ఏం ఫ్రూట్ తింటున్నావు చెప్పు రోజు
సర్లే అమ్మా అంతా హార్ట్ అయిపోమాకు అసల
ఏ నీక్ నిన్న అలా అంటే నీకు ఎలా ఉంటది చెప్పు రోజు
నేను నువ్వు అసలు తిన్నావు నువ్వు అవి సీడ్స్ తిన్నావు అని నాక్ తెలియదు కదా మాములుగా అన్నాను